హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి బాగున్నారా
ఇప్పుడే మాకు పాలు వచ్చినాయండి. పాలు వేడి చేస్తున్నారు రన్నమాట మా ఇంట్ల ఉ మీరు తాయిరా అండి చాయ్ ఆ తాగలె తాగలె తాగాలండి ఇప్పుడు
ఆ ఇలా పాలయినా లేట్గా వచ్చిందన్నమాటా. వేరే ఊరు నుంచి రావాలి మాకు. అయినా లేట్ జేసిండ యియలా మాకు లేట్ అయిపోయింది. ఇగ నిన్న పాలు లేకుండే అనమాట.
అవునండి చెప్పు వినవడట్లేదా అండి హలో హలో హలో